అండి
నమస్కా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మేడం మీరు
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు సార్
మేము కూడా అద్భుతంగా ఉన్నాం మేడం ఇంకా ఏం విశేషాలు మేడం ఎలా ఉన్నది మీ ఆరోగ్యం ఎలా ఉన్నది మీరు ఎలా ఉన్నారు ఉన్నమండి మా ఆరోగ్యం కూడా బాగుందండి సరే మేడం అయితే ఈరోజు ఇంకా విశేషాలు ఏంటిది మేడం ఈరోజు మీ దినచర్య ఎలా ఉండే
ఆ ఇప్పటివరకయితే మంచిగానే ఉందండి దినచర్య ఇప్పటివరకు అయితే మంచిగానే ఫియే ఉన్నామండి
ఓకే ఓకే మేడం అయితే ఈరోజు ఏం వంట చేశారు మేడం మీరు
నేను ఇవాళా పప్పు చేశానండి
పప్పు పప్పు చేసారా లేకపోతే పప్పు మరు చారు చేశా చారా రోండు వేరు వేరు చేయడంమని జరిగిందా మేడమ్
ట్టి పప్పు పిల్లల కోసం అన్నట్టు వట్టి పప్పే చేశానండి పల్లిపప్పు అవునండి
పిల్లల కోసం పిల్లల కోసం అని చెప్పి వట్టి కందిప ప్పుని చేయడం అని జరిగింది మీరు ఓకే ఓకే మేడం ఇ ప్పుడు ఈ పప్పు అనేది మీరు షాప్‌లో కొనుకొస్తారా లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటారా మేడం
ఏ లేదండి షాప్ నుండే సామాను తీసుకురాంగా తీసుకొస్తారండి మా సారు
ఓకే మేడం అయితే మేడం ఇప్పుడు ఒక చిన్న ఈరోజు మన ఈరోజు మన చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం మేడం అయితే మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా మేడం మీరు ఎలా ఉంటది మే డం ఆన్లైన్ షాపింగ్ దాని గురించి ఏమన నాకు ఏమన్న ఉదాహరణలు చెప్పగలుగుతారా మేడం
అంటే ఆన్లైన్ షాపింగ్ అంటే డ్రెస్సులు అవి తీసుకుంటామండి
ఆ
అవునండి బానే ఉంటాయి ఒక్కొక్క టి కొంచెం ఏదన్నా డిఫరెంట్ లేదంటే బానే వస్తాయండి
ఆహా అంటే కొంచెం ఎప్పుడన రిటర్న్ అనే ఎప్పుడన పె డం జరిగిందా మేడం అంటే మీకు వచ్చిన ప్రోడక్ట్ అనేది కొంచెం క్వాలిటీ చాలా పెట్టానండి రిటను మ్మ్ఉహ్మ్ దానికి గాను మరి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అయి అమౌంట్ అనే ఎప్పు ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకోండి మేడం అమౌంట్ అనేసి అంటే మీది పట్టణమా లేకపోతే గ్రామమా మేడం
మాది పట్టణం అండి
మీది పట్టణమా మేడం మీరు డెలివరీ పెట్టిన ఎన్ని రోజులకు మీకు ఆర్డర్ అనేది మీకు ఇంటికి వస్తది మేడం
ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాదండి
రెండు రోజుల్లో మీ ఆర్డర్ అనేది మీ ఇంటిక అనేది చేరడం అనేది జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళు అంటే నా ఓటీపీ చెప్పడం అలాంటిది ఏమన్నా ఉంటుండా మేడం.
ఆవ్ అంటే వెంటనే తీసుకొని ఏళ్ళేటప్పుడు ఓటీపీ చెప్పడం జరగదండి.
ఎవనవ్
అది రిటర్న్ పెట్టేస్తాం గదా
అవును మేడం
అప్పుడు రిట్నా రిటర్న్కి ఓటీపీ చెప్పాల్సి వస్తుందండి.
ఆహ్ రిటర్న్ గచ్చేసి ఓటీపీ అని చెప్పడం అని జరుగుతుంది. ఇంగా ఓకే ఓకే మేడం. అయితే నేను నేన్ నేను అదే అంటున్నాను మేడం ఓకే ఇబ్బంది అనేది ఏం లేదు. అయితే మీకు ఇప్పుడు పె పుట్టిన దానిలో ప్రతిసారి మీకు నాణ్యమైన ప్రోడక్ట్ దొరికినదా లేకపోతే ఎప్పుడన్నా ఇట్లా అంటే. మోస్ క్లాత్ గానీ బాగా ఉండక్
హే లేదండి మంచిది దొరికినాయడి.
దుస్తులు దుస్తులు దొకుతాయా మేడం మంచి దుస్తులు వస్
అవునండి మంచియే వస్తాయండి.
మంచి దుస్తులు వస్తాయ మేడం.
హావునండి.
సరే సరే మేడం.
మీరు ఎప్పుడు చేయలేదా అండి. మీరు ఎప్పుడు చేసుకోలేదా అండి.
ఈ ఫోనీయ్ ఆ లేదు లేదు లేదు అంటే త చానా తక్కువ శాతము.
అవునండి.
చానా తక్కువ శాతం.
అచ్చచ్ ఆహా తిన్నారండి
త
హలో
ఆ మేడం.
తిన్నారండి.
తిన్నాను మేడం, మీరు తిన్నారా.
ఆహా తిన్నాం ఏం తిన్నారండి ఇవాలా
మేము ఈ రోజు ఆలుగడ్డ కూర చేయడం మన్ జరిగింది మేడం.
ఆలుగడ్డ కూరన్నా
అవును మేడం.
ఆహా ఎవరు జెశరండీ. మమ్మీ జేశిందా మీరు జెషిండ్రా అండి.
ఉమ్ మమ్మీ గారు చేశారు. ఆలుగడ్డ ఆలు హలో ఆ చెప్పు హలో ఆ మూడ్ మూడు నర మూడు నర మూడు నర మూడు నర ఆ లేదులే రా
అండా హ ఉండకు
ద ఆ అయితే ఓకే అండి ఓకే అయితే ఈరోజు ఈరోజు మా ఇంట్లో ఏంటిదంటే ఆలగడ్డ పరోట టమాటాని చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారండి దానికి కాగా మేము పచ్చడం కూడా ఈసారి మేమ్. పచ్చడాని నిలవబెట్టుకున్నాము పచ్చడి ఎలా చేస్తారో. చెప్పగలరా మేడం నేను కొంచెం చెప్పాలా వింటా మీపు
ఆ చెప్పండి చెప్పండి నాకు బాగా ఇంట్రెస్ట్ అండి అట్లా ఇనడము
ఆహా అవునా మేడం అయితే చెప్తున్నాను మేడం. మమ్మీ గారే పెట్టారండి నేను పెట్టలేదు మమ్మీ గారే పెట్టారు.
అంటే పెట్టంగా చూసార అన్నట్టు మీరు. ఓకే ఎలా పెట్టారు మీ మమ్మీ.
అగులు అయితే మమ్మీ గారు ఎలా పెట్టారంటే నేను మార్కెట్ కి ఎళ్ళి నేనే తెచ్చానండి. మామిడికాయలు వచ్చేసి నేనే తేవడం అనేది జరిగింది మామిడి. క్యాలు తెచ్చిన తర్వాత ఏంటిదంటే దాంట్లో ఒక. పెద్ద గంజొనె తీసుకున్నాము ఆ గంజిలో. మామిడి పండ్లు ఏదైతే తెచ్చిన మామిడి కాయలు ఉన్నాయో. ఒక్ కక్ ఒక్క కిలోకి గాను నలభై రూపాయలనే తీసుకున్నారు మేడం ఒక్క కిలోకు కిలోకు కిలోకి మేడం. ఒక్క కిలోకు ఒ ఒక్క ఒక్క కిలోకు గాను నలభై రూపాయలు అది తీసుకోవడం అనేది జరిగింది. నలభై రూపాయలతో కిలోనే మామిడి కాయలని తెచ్చడం జరిగింది. దాన్ని ఏంటిదంటే పెద్ద బౌల్ లో దానిలో మామిడికాయలు వేసేసి మేము కడిగాను మేడం. కడిగి ఎంటిదంటే కొట్టాను మేడం మళ్ళీ మళ్ళీ దాన్ని కొట్టాను అంటే ఒక్క దాంట్లో మనము నాలుగు నుంచేళ్ళి ఎనిమిది ముక్కలు చేస్తారు మేడం.
ఒకే కాయ నుండి
అయితే ముక్క ఏంటిదంటే చిన్నగా ఉండాలే మేడం పెద్దగా ఉంటే దాన్ని రుచి అనేది ఉండదు మేడం. చిన్నగుండాలే కాయ
అవునవును
ఆ చిన్నగా ఉండాలీ చిన్నగున్నట్లయితే ఏంటిదంటే కాయ రుచి మంచిగా ఉంటది ఇంకోకటి ఏంటిందంటే దానీ లోపట అది ఒకటి తెల్లర. కం ఉంటది మేడమ్ గుజ్జాస్ ఉంటంది అది తీసేయాలా తీసి బయటేసేయాలా
అచ్చాహా
ఆ తీసేసి బయట యాస మొత్తం కొట్టిన తర్వాత సుమారు ఒక రెండు గంటల సమయం. పట్టింది మేడం ఆ. రెండు సరు రెండు గంటల సమయం పట్టింది మేడం మళ్ళీ ఏం చేశానంటే దాన్ని మంచిగా ఇంకా కడు ఎసి ఉ దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బట్టర్తో తుడిచేసి ఏం చేసామం టే మేడం మళ్ళీ మన ఇది ఉంటది కద మేడం దాన్ని ఏమంటరు దాన్ని ఏమంటరు మేడం అంటే
ఆ మ శుభ్రనంగా కడుక్కున్న మళ్ళ ఒక పెద్ద గంజులోనే తీసుకోవడం జరిగింది మేడం గంజులో పెట్ తం నిలువా నిలువ పెట్టి దాంట్లో ఏంటిదంటే పచ్చడా కొంచెం దాన్ల్ల కావల్సిన పదార్థాలని చేసి నిల్వ పెడతాం మేడం అంటే పోనికి అప్పుడప్పుడు ఏయ్యాము పోనీ ఎప్పటిదప్పుడు పోనీకేస్తే ఏంటిదంటే అది మన పచ్చడి అనేది వాసననే రావడం జరుగుతుంది అలా కాకుండా మేము ఏం చేస్తామంటే ఎంతైతే నిల్వ పెడదాం అనుకు కుంటున్నామో ఆ నిల్వ అ నిల్ నిల్వ పెట్టిన తర్వాత దాన్ని ఏంటిదంటే ఎంతో కొంత అంటే తక్కువ తక్కువ మోతాదులో తీసుకొని మేము ఏ రోజు అయితే తింటమో ఆ రోజు ఇప్పుడు సుమారు చూసుకోండి మేడం ఈసారి మా అమ్మగారు వచ్చేసి ఎనిమిది రోజుల కిందట పోప్ అనేది వేయడం అని జరిగింది
అంటే ఒకటేసారి కట్ చేసినాక మొత్తం కలిపినా దా ఒకటేసారి పొనికేసి ఉంచార అండి
ఉంచాం మేడం ఒక్కోసారి పోనీకేసి ఉంచాం
ఓకే అంటే ఎంత కావాలో అంతే వేసుకుంటా ఉంటారన్నట్టు
త పోనీక్ కావాలె అంతే పోనికి వేసుకుంటా ఉంటాం ఇప్పుడు సుమారు చూసుకోండి మేడం ఎనిమిది రోజులైంది మా అమ్మగారు పొనిక్కేసి
ఆహ్
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఏస్తారంటే మళ్ళీ అది ఓల్డ్ అంటే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు వచ్చేసి మళ్ళీ పోనీకనేది ఏస్తారు మేడం
ఓకే ఒకే అట్లా ఏస్తే బాగుంటాదా అండి
ఆ ఏంటిదంటే పచ్చడి అనేది ఒకటెసారి పోనికేస్తే కరాబ్ అయితది కావచ్చు అని మా అమ్మగారి ఆలోచన మేడం అంతే
ఓకే ఓకే అంటే కరాబ్ కాకుండా అట్ల నిల్వ మంచిగుంటది అన్నట్టు
హా అట్లా నిల్వ బాగుంటది ఏంటిదంటే నూనె నూనె నూనె ఉంటది కదా మేడం అంటే ఒక్కసారి పోనికేస్తే ఏంటిదంటే నూనె అనేది ఉంటది కదా మనం నూనె అనేది చెడు కొంచెం కారాబ్ గిన ఐతది కావచ్చు అని ఏంటిదంటే మా అమ్మగారు ఏం చేస్తారంటే ఎ ప్పుడైతే మనం వేస్తామో అప్పుడే దానికి పోనికనేది చేస్తారు మేడంమ్ మా అమ్మగారు
అవున్ ఏమో క్యా
ప్రతిసారి ఇలానే చేస్తారు మేడం ఎప్పుడు చేసినా కూడా కొత్తగానే పొనికేస్తారు ప్రతిసారి పచ్చడా అనేది ఆ అంటే అవసర నిల్వ ఉంచిన దానికంటే మనకి ఈ రోజు కావాలంటే ఈరోజు తీయడము పోనీకేయడం అది ఒక పది రోజులు వస్తది మేడం మళ్ళీ దాన్ తర్వాత మళ్ళ ఎప్పుడైన మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ తీయడం మళ్ళీ పోనిక్ ఏయ్యడం అలా మేడం
ఆవును
ఏం చేస్తున్నారు మేడమ్ మీ సార్ గారు ఉన్నారా
లేేరండి మా సార్ గారు బయటకేళ్ళారండి
అదే అప్పుడు ఆహా సార్ గారు బయటికి వెళ్లరా
మ్మ్
ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు మీరు మీరు కూడా పెట్టుకుంటారా మేడం పచ్చడి
ఆ నేను పెడతా కాకపోతే నేను పెట్టా మేమిద్దరమే కదానండి మేము పెట్టాము ఎక్కువ శాతం మా మమ్మీ పెట్టి మాకు పంపిస్తదండి
ఓకే అమ్మగారు పెట్టి మీకు ప
పంపిస్తుంది నాకు రాదండి పెట్టడానికి రాదు ఎప్పుడు నేను ట్రై చేయలేదు పచ్చడ పెట్టడానికి
పచ్చడి పెట్టడానికి మీరు ట్రై చేయలేదా మేడం ఒకసారి చూడండి మేడం ఒకసారి పె ట్టే ప్రయత్నం చేసుకోండి కదా ఒకసారి
ఆ చూద్దాం ఇక్కడ ట్రై చేస్దాం
ఒకసారి ఒక్ ఒక్ ఒకసారి ఒకసారి పెట్టుకునే ప్రయత్నం చేయండి పెట్టి చూడండి ఒకసారి మీకు తెలుస్తది అంటే ఎలా ఉంటది ఏంటిది అని చెప్పి
అవున
అవును కదా మేడం
అంతే అంతే ఒకసారి చేయాలండి ఈ ప్రయత్నం
ఒకసారి ప్రయత్నం చేసుకోండి నిల్వ పెట్టి చూసుకోండి మేడం చూసుకుంటే రుచిగనక న చ్చినట్లయితే మీరు ఒకటే సారి పోన్ కేసుకోండి దగమతి ఎంత ఎంత మోతాదులో అయితున్నది అయితే మీకు అంత పొనికేసుకోండి మేడం సరేనా మేడం
అవునండి
ఓకే ఓకే మేడమ్ మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది మేడం ధన్యవాదాలు చాలా మంచి సంభాషణ చేశారు మీరు
అవునండి మీరు కూడా మాకు కొత్త కొత్త ఐటమ్స్ చెప్పారండి పచ్చడి గురిం మాకు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు
ఉ ఆ